హలో.
ఆ చెప్పు.
ఏం చేస్తున్నావు?
క
ఏం చేయట్లా. తిన్నావా?
మ్ వా
ఆ
తింటున్నా.
తింటున్నావా?
ఏమన్నా తిన్నావా? నువ్వు తిన్నావా? ఉప్మా చేస్తే, ఎగ్స్ అను స్వీట్ పొటాటో బాయిల్ చేస్.
ఏందీ ఆ ఈరోజు సండేనా ఓకే.
అవును ఏంటింకా
మర్చిపోయా ఈరోజు సండేనని.
అమ్
ఇంకా ఏంటి మరి సంగతులు
చెప్పాలి.
నీ ఉందే అంద కాళి
ఉహుమ్ తిన్నావా.
ఆ తిన్న
ఏం కూరలు చేయింజ్ చేసింది.
ఇడ్లీ.
ఉహు ఎంది ఇంకా.
బయటకి వెళ్తున్నావా.
దేనికి.
స్లీవ్ లెస్ దే తీసుకోమన్నాను గుర్తు లేదా
మే నేనేమన్నా ఇప్పుడు వస్తాననా.
ఆహా ఆసలు మాముూలుగా చెప్తున్నా గుడి గుర్తు జేస్తున్నా ఏమైనా నచ్చి. తే తీసుకో అని
ధన్యవాద
ఉమ్ ఇంకా
ఏం లేదు.
గుడికెళ్ళ వచ్చాము ఈ రోజు
ఏ గుడి
ఆంజనేయ స్వామి గుడి
ఉహుమ్ ఏమీ. ఏమి లేదు చెప్పులే దొరకట్లా నాకు
చప్పులా నీ సైజు దొరకట్లేదా అసల లేపోతే నీకు నచ్చి నీకు కావాలనుకున్నది దొరకట్లేదా.
నాకు కావల్సింది దొరగట్లా.
ఆన్లైన్ లో కూడా లేవా
ఉహుమ్
ఆ
ఆ ఆవును
ఆహా ఇంకేంటి మరి
ఏం లేదు
పాపం మీ బావకెందో చెవి ఎం తగ్గట్లేదంట.
అడగొద్దు అన్నావుగా నువ్వు ఎందుకు చెప్తున్నావా నాకు
అడగోద్దు అన్నానా
ఉమ్
ఉమ్ అడిగేవా అసలు మొన్న ఫోన్ చేసినప్పుడు ఎలా ఉంచేవని
నువసలు మాట్లాడొద్ద అన్న మీ ఆయన గురించి నేనేందుకు మాట్లాడాలి
కూ ఓవరాక్షను ఆ స్పేస్ ఎంత బావుందో తెలుసా గుడి దగ్గర
అవునా
చాలా బాగుంది పొలాల్లో పెట్టారంట
ఎక్కడ
పూర్పేరు గుర్తుక్లేదు నాకు
అవున
తెలీదసలు ఊరిపేర్ నాకు దగ్గరలోనే గానీ ఊరు పేరు తెలీదు
నడగొచ్చుగా అడ్డమైన సోధంతా అడుగుతవ్
ఉమ్ అంటే అంతకు ముందు అడిగాను లాస్ట్ టైం ఎల్లినప్పుడడిగా మర్చిపోయాను గుర్తులేదు
ఉమ్
ఇప్పుడడగాల
ఆవ్శ్రంలేద్
ఇంకా ఏంటి
ఏం లేదు చెప్పాలి
న గుడ్డు
తినలేదు ఇంక
గుడ్డు గుడ్డు కోరి గుడ్డు
ఉమ్
ఈ రోజు చికనా
అవును
ఉమ్ హ్ తింటున్నవా
ఆ ఏ
ఓకే జస్ట్ ఆస్కింగ్ ఊరికే అడుగుతున్న తింటున్నవా ఇంక ఏంటి
చెప్పాలి చెప్పుల కోసము బాదే ప్యాంట్లు కోసం సం బాదే అన్నీ బాదే
ఏంటి
చెప్పుల కోసం, ప్యాంట్ల కోసం అన్ని బాదే ఇంత ఎత్తు ఎందుకు పెరిగానో
ఉమ్ ఉమ్ నీకంటే హైట్ ఉన్న వాళ్ళు ఉంటరు తెలుసా
నాకు చెప్పులే దొరకట్లే వాళ్ళు నాకంటె హైట్ ఉన్నారు అట్ల కాదు నా ప్రాబ్లం అది నేను ఫేస్ చేత్న పక్కనోల్ల గురించి నాకెందుకు
లేవమ్మా ని సైజు అంటున్నారా
ఉమ్ హ్
కస్టమైజ్ చేపిచుకోవాలేమో కొన్ని రోజులు అయితే!
మ్మూఁ డబ్బు ఇవ్వాల్లా
హ్మ్ఁ ఇంకేంటి అమ్మకు చేశావా కాల్
లేదు
హ్మ్ఁ నిన్న ఈ రోజు బిజీలే అమ్మ
హ్మ్
పూజ ఉందనీ ముత్తైదువుగా ఉండమన్నారంట! అక్కడికి ఎళ్ళి ఉంటది మేబి నాకు తెలిసి
హ్మ్ హు
నాకు చేయలా ఫోన్ సర్లే ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని నేన్ చే
ఆఁ
నేను జెయల నాన్నకు చేస్తవా?
నేను ఎందుకు చెయ్యాలి
కోపమోస్తుందా!
ఆయనకు ఫోన్ లేదా, బ్యాలెన్స్ లేదా?
మ్మ్ఁ
ఊళ్ళోళ్ళు చేసేంత సరదాగా మనకు జేస్తే ఏమైద్ది. ఏన్న ఫోన్ పగిలిపోతా అనిందా లేకపోతే, పారిపోతా అనిందా? నేను చెయ్యను అన్నాడా అక్క చేసావా అనీ?
హ్మ్ఁ నేరేడి కాయలు నువ్వు వెళ్ళిన తర్వాత కాస్తున్నాయి తెలుసా మందు కొట్టారంటా అప్పటినుంచి
నాకు తెలుసా విషయం నేను చెప్పాగా ఉన్నప్పుడే నేను ఏళ్లకే కాత్తయి అయి అనీ
మందు కొట్టిం తర్వాత కాస్తుంది నేను కూడ తిన్లేదు తెలుసా
మ్ఁ ఏ
తిన్లా ఆ రోజు మార్నింగ్ వచ్చే రోజు మార్నింగ్ బాగ ముందు వచ్చే టడు కదా నేరడికాయలు సంచి నిండా అదే మాములుగా కోస్తడు అనమాట కోసి వాళ్ళూరు తీస్ కెళ్లారు ఆ ఇంక నేను నాయినమ్మోలా ఇంటి వైపు ఎళ్ళేదు ఇంకా మీ బావ కూడ తీసుకురాలే అసలు ఇంట్లోకి ఇంగ తిన్లే
మ్మ్ఁ
సరే మరి బాయ్
ఆ
ఆఁ